హలో గుడ్ ఈవినింగ్ ఆఫ్టేర్నూన్ ఎలాన్నారు
బావ్వునాను మీరు ఎలా అవున్నావ్
బాగున్నారు ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడు ఏం ఏం లేదు నువ్వు ఏం చేస్తున్నారు
ఏం లేదు బ్రేక్ఫాస్ట్ అయిందా మీది
అవును అయింది మీది మీద అయింది
ఆ మాది కూడా అయింది ఏం ఏం చేశారు బ్రేక్ఫాస్ట్ లో మీరు
ఓ బచ్చి మీరు బ్లె బ్రేక్ఫాస్ట్లో ఆ పూరి ఆలు ఆల్ పూరి చేసింది
అ
ఈ రోజులు గడిచిం దీ ఈ రోజులో ఎలా గడిచింది
బాగా
ఉ
ఆ మీకు మెహెందీ వేయడం వచ్చా
ఆ అవును టిఫిన్ లో ఏం తింటావు తిన్నావు
నేను రస్ పూరి తిన్నానమ్మా
అవునా
అవును
ఈ వేకెండ్కిి ఏం ప్లాన్స్ ఉన్నాయి
తే ఏం లేదు ఇప్పుడు పండుగ అయిపోయింది కదా మొహరము
అదే
ఆ రేపు ఏమైనా చేస్తారు ఉన్నారని చిక అదే వీకెండ్ మా అత్తా వచ్చింది ఇంట్లో
అవ్నొ
ఉమ్
స్కూల్ కాలేజీలో ఏమైనా ఇంట్రెస్టింగ్ జరిగిందా
జర్గలే ఇప్పుడున్నాది ఫ్రెషర్స్ పార్టీ జూలై లో ఉంటుందేమో
అవును
ఆహ్
నువ్వు ఎక్కువ ఇష్టప సీజన్ ఏంటి
నాక వింటరంటే చా ఇష్టం
అవున కదా
ఆ
రీసెంట్గా ఏమైనా సినిమా చూసావా
సుశాను
ఏం సినిమా చూసింది
నేను అహం సాత్ సాతే చూసాను
అవును
ఉమ్
నువ్వు టీ ఇష్టమా లేక కాఫీ ఇష్టమా
నాకు టీ ఇష్టం ఇప్పుడు టీ కూడా తాగుతలేన్ నేన్
అవును
ఆ హీట్ హీట్ హీట్ బాగా ఉన్నది నాకు బాడీలో దాని వల్ల పింపుల్స్ వస్తున్నాయ్ అందుకే టీ తాగుతలేను హుం
అదే నువ్వు ట్రావెల్ చెయాలి అనుకే ప్లేసెస్ ఏంటి
నేను ఒకటే నాకు డ్రీమ్ అంటే హైదరాబాద్ ట్రావెల్ చేయాలనినున్నాది నాక్
అవును దుబాయ్ కాదు అబుదాబి కాదు
లడ్డఖ్ లడా లదాక్ లదాస్
ఉమ్ నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నా ఫేవరెట్ ఫుడ్ గోష్
అవునా
ఉమ్ ఇగ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదమ్మా
మీ ఫే మా ఫేవరెట్ బిర్యానీ హలీం
ఏ బిర్యానీ దమ్ బిర్యానీ యా
ఆ దమ్ బిర్యాని
ఉహు మరగ్ గుడా ఇష్టా మ అం టారుగదా నేన్ విన్నాను
అవును మన గుడా ఇష్టం తిన్నప్పుడు చేసిన ఫన్ని మెమొరీ ఏంటి
ఊ నేనా
అ మీరు
అలా ఇంటికి పోయాను దసరాలో ఆ అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్ కింద దుర్గాదేవి అట్లాంటిది ఉంట డ్రెస్
అవునవును
అక్కడ మిల్క్ తే మిల్క్ తేయడానికి పంపించారు మా అందరకది మేమేం చేసామంటే ఆ దుర్గా దేవిక్ ఆ దుర్గా దేవి కడ పోయి గాజు జులు సారీ అన్ని మార్చామ్ అమ్మా ఉ హు హుం ఇంకా మా టూ కజిన్స్ దురగదేవి మీద రైస్ రైస్ వేస్తారు చూడండి అట్లా వేసారు నేను ఇంకా మా త్త బిడ్డ సారి గాజులు అన్ని మార్చి మంచిగా రెడీ చేసాము
ఆ అవునుగదా
ఊమ్
హు
పాళ్లకు పంపించింది మనకి మేము ఆ పని చేసి వచ్చాం
ఆ అవును గదే ఊమ్
ఆ
నువ్వు మార్నింగ్ పర్సనా లేక ఈ నైట్ పర్సనా
ఏంటిదమ్మా.
నువ్వు మార్నింగ్ పర్సనా లేక నైట్ పర్సనా.
పర్సనా.
ఉమ్.
నేను మార్నింగ్ పర్సన్యేమ్మా నైట్ పర్సన్ కాదు.
అవును.
ఉమ్ అవును.
ఇప్పుడు నువ్వా అంటుంది.
ఇంకా ఏం చేస్తున్నారు. మిలేక్కు మేడం వచ్చా.
అవును మొబైల్ ఏం కొందవు. ఒక్క రోజు ఇప్పుడా కాడవా.
నేను ఒక్క రోజు మొబైల్ ఉండకపోతే పిచ్చి లేస్తది నాకైతే.
అవునా.
అవును. అంటే అవేది మొబైల్ చాలా అలవాటు అయిపోయిందమ్మా ఇప్పుడు. అవును అవును చాలా చాలా అంటే చాలా.
అదే.
నేను కాలేజీకి పోయి వచ్చిన ఆహ్. ఆహ్ ఎక్కడ ఉన్నది ఏమో ఎన్ని స్నాప్స్లు వచ్చినయో ఎన్ని చాట్స్లు వచ్చినాయో. ఓ ప్చ్ అసలు అంటారు కదా కొంచెం.
అవును
హలో.
నువ్వు లాటరీ గెలిస్తే ముందు ఏం చేస్త్రరు.
నేను లాట్రీ గెల్చితే ఒక ఇల్లు కడతా
ఆహా. ఉమ్ మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి ఎందుకు. మీరా మీద.
నాదా రంజాన్ పండుగంటే నాకు చాలా ఇష్టం.
అవునా.
ఉమ్.
ఎందుకు.
అంటే రంజాన్ వస్తే థర్టీ డేస్ ఆహ్ ఒక పో. పొద్దులు ఉంటాం సైరీస్ ఎఫ్తారీ అది చాలా ఉంటది కదా అమ్మా.
అవునా.
ఇంకా అందరు ఎవరైనా విడ విడిపోయి ఉన్నారు వాళ్ళు కూడా దగ్గర. వస్తారు కలుస్తాం కలిసి తింటాము. నమాజ్ చదువుతము కురాన్ చదువుతాము.
అదే.
హలో.
ఇంకా.
ఇంకా రంజాన్
ఆ చెప్పండి
ఇంకా రంజాన్ పండుగ రోజు అయితే పొద్దున్నే లేసి నమాస్ చదు ఫజ నమాస్ చదివి పజ నమాజ్ చదివి ఆ స్నానం చేసి ఈ ఏంటిషీర్ కుర్మ తయారు చేస్తాం మరి మా డాడీ వా ల్లు అమ్మ అమ్మా వీళ్లంద్ మా డాడి మా నాణయ్య అన్ రారు ఏమో నమాజ్ కి వెళ్తారు ఇదికు వాళ్ళు వచ్చే ముందు మేము రెడీ నమాజ్ చదివి రెడీ అయ్యి అ వచ్చినంక తింటాం దాని తర్వాత ఒక్కొక్కరు కలవడానికి వస్తారు ఇది ఇస్తార్ అదే సంతోషంగా ఉంటది అ ఎంత ఇది వచ్చింది ఎంత కలెక్షన్ అయింది అని
అవును నీకు నచ్చిన హాబీ ఏంటి
నాకు నచ్చిన హాబీ అయితే డాన్సింగ్ అవునవును అచే చేస్తాను డ్యాన్స్ స్కూల్లోలో కూడా చేశాను కాలేజ్ లో కూడా చేశాను
అవున వెకేషన్లో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు
ఆ వెకేషన్ కి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటిికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను
అవును నని
ఆ
మరి నీ ఒపీనియన్ ఏంటి
ఏ పె చెప్పనమ్మా నా ఒపీనియన్ మీరు అడుగుతున్నారు
ఇప్పుడూ ఇంకా మీరు ఒకా కరోడ్ రూపాయ ఇషా అయింది ఎం ఏం చేస్తారు
ఏమో మీ వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా
సిటీలైఫ్ బె టరా లేకా విలేజ్ లైఫ్ బెటరా
సిటీ లైఫ్ అన్ బెటరే కానీ విలేజ్ లైఫ్ చాలా పెట్టారు
అవున
అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బిజీ బిజీగా ఉంటారు ఆఫీస్ వర్క్ దాని తర్వాత టైమ్ దొరకదు వాళ్ళకు పాపులేషన్స్ బాగుంటది ఎవరీ ఇట్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అమ్మ
అవును
ఇక్కడ విలేజ్ లో విలేజ్ ఎట్లా అంటే బిజ జాబ్ కి వెళ్ళి వచ్చినా కూడ ఫ్యామిలీస్ కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు అదే సిటీలో ఆ వాళ్లకు టైం దొరకద్దు ఓన్లీ కాల్స్ లో కాల్స్ లో చూస్ సి మాట్లాడతారు
ఆ
ఉమ్
ఒక్క కరోడు రూప్యాలు వస్తే ముందు నువ్వు ఏం చేస్తావు
ఒక్క కరోడా
ఆ
నేను ఫస్ట్ బిఎండబ్ల్యూ నాకు కావాలి అది కారు కాన్నీ ఇల్లు కడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్
అనా
ఒక బుల్లెట్ కొనుక్కుంటాను
అవ్ను
ఉం నా డాడీకి ఒక్క కార్ కొనిపిస్తాను
అ దే
మా అమ్మకు ఒక స్కూటీ కొనిపిస్తాను
వును అవన్కరోట్ రూపీస్ అయిపోయింది గదా
అ ఓకే అది రిచ్చయిన తర్వాత నా శాలరీ ఏంటది కదా ఆయుషో ఆరాం జిందగిీ చూపిస్తాను అదే లక్జరిీ లైఫ్
అ ఫ్యామిలీ సపోర్ట్ సక్సెస్ లో ఎన్ త ఇంపార్ర్టెంట్
చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ గా సపోర్ట్ లేకపోతే ఏం చే చేయలేరు మేమైతే కొంత మంది మొ టివేషన్ చేస్తారు కొంతమంది సపోర్ట్ ఇస్తారు మేమునము ఎందుకు అది బయాపడాకు అవును ఆ సపోర్ట్ ఉంటేనే మనం లైఫ్ లో ముందుక పోవ చ్చు కదా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక్క మేమెం స్టాప్ అవ్తాం
ఆ ఇంకా బాయ్ అంటీ బాయ్
బ